స
హలో ఏం లేదు
తిన్నావా
తిన్న పోయినవా
తిన్నె ఇప్పుడే
ఆ
ఇంకేం చెస్తారు మీ ఫ్రెండ్స్
ఏ ఉన్నది ఉన్నది ఫోన్ చెత్త
ఉహు అయిపోయినాయ క్లాస్లు పోయినాయ కాలేజీ కి
పోయినా నువ్వు పోయినవా
ఓ ఇవ్వలేదు ఈరోజు
ఆహా
ఎప్పుడట ఇయ్యాల హాలిడేస్ మీకు
మాక సెవెంటీత్ నుంచి ఇచ్చారు మీకు
మాకూడా గప్పుడే అయితానాయ క్లాసులు
అయితాయని ఎగ్జామ్స్ పెట్టలా మీకు.
పెడ్టిలు నిన్నడికి అయిపోయినయి లాస్ట్ మీకు
మార్చ్ లో పెట్టిరు పెట్ తెలుగు మార్క్స్ కా
ఆహ ఎప్పుడు పోతారు మరి ఇంటికి.
ఏమొ మన ట్యూస్డే రోజు
ట్యూస్డే ఇతే ట్యూస్డేనే పోతరా ముందు పోరా.
పోము
కాాలేజ్ల ఫుడ్ ఎట్లుంది మంచిగుందా.
ఏం మంచిగుండదు, మీ కాలేజ్లో
మాక్ మంచిగ్నే ఉంటది మాక్ క్యాంటీన్ ఉన్ ఈ మనిషి లేకుంటే పోయి ఇనొచ్చు.
ఆహు
మీ దాంట్లో క్యాంటీన్ ఉన్న హలో
లేదు. మాదంట్లో క్యాంటీన్
ఈగ
హు హు
ఆహా చీ ఎప్పుడేప్పుడు చికెన్ పెడుతరు
సండే సండే పెడతరు. వెడ్నెస్డే ఎగ్ పెడతారు మీకు.
మాక్కూడా వెనస్డే సండే వెడుతరు వావ్ చికెను ఏతూచేనేమో ఎగ్
ఆమ్
మంచిగ వండుతర చికెన్ కర్రీ
ఆ
ఒక్కసారి వేసేస్కుంటావా రెండోసారి పోతావా
ఒక్కసారి నువ్వు
ఏయ్ ఒక్కసారే పోవుడే ఎక్కువ ఇంక కూల్ వాటర్ వెడ్తన్ల మీ హాస్టల్ల
పెడతాన్లు
మిన్రలా జన్రల
ఆ
మినరల్ వాటరేన అంటన్న
ఆ ఆ ఆ
మీ చెల్లెం చేతంది
ఏముంది ఎంలేదు స్కూల్ కు పోతాంది
ఏ క్లాస్ ఇప్పుడమే
సేవంత్
ఊహు నువ్వు మీ సేల్లెన్ నే కదా
ఆహా మీ తమ్ముడేం చేత్తాడ్
మా తమ్ముడు స్కూలుకు పోయిండు ఇంకా రాలే
ఏ స్కూలు
ఇడ మా ఊర్లో దగ్గర్నే స్కూలు
ఆహా ఏ క్లాసు ఏ క్లాసు
నైన్త్ ఇప్పుడు
ఆహా
ఇగ నెక్స్ట్ ఇయర్ టెన్త్ ఏం చేత్తడో ఏం కథో
ఆ
మీ అమ్మ గిట్ల ఏం చెత్తాన్లు
ఏం ఉన్నది ఏం లేదు,
పనులు ఏం లేవా ఇంటికాడ్నే ఉంటన్ల
ఆ
సలి వేడుతందా ఉడక పోత్తందా
ఉడక పోత్త ఎండ కాలం కదా
ఆ అదే చల్లగ ఉంటదా మీ రూమ్ లో వేడి గా ఉంటదా అంటన్నా
వేడిగానే ఉంటది
ఇంకా మీ టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ కలిస్లిలా మీ టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ కలిసిలా మీ టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ కలిసిలా అంటన
ఆ కలిసిలు
నీతోటి ఎవళ్ళన్నా ఉన్నారా ఇప్పుడు
ఉన్నారు ఇప్పుడు ఎవ్వలు లేరు
అంటే నువ్వు చదువుకునే కాడా ఎవరాన్నా ఉన్నారా అని
ఆ ఉన్నారు
మంచిగా మాట్లాడతారా నీతోటి
మంచిగనే మాట్లాడుతారు
ఇంకా ఎమ్ చేతండ్రు మీ రూమొళ్ళు
ఏమున్నది ఏం లేదు మీ రూమోళ్ళు ఏం చెత్తారు
మా రూమ్ వోల్లు స్నానలకు వొయేలు కొందరేమో పడుకున్నారు
ఇప్పుడు స్నానం చేత్తరా మీ రూమోళ్ళు
ఇగ కొందరు ఏత్తారు ఇప్పుడు కొందరేమో నైట్ చెత్తారు
మార్నింగ్ జెయ్యరా
మార్నింగ్ జెయ్యరు మా వోల్లు
ఎందుకు ఫైవ్ కే లేసి చెయ్యాలి మా రూమ్ లా అయితే ఫైవ్ కే లేసి చేత్తరు
అవునా
ఆ
నువ్వు చేత్తావా మరి ఫైవ్ కి లేసి
ఆ చేత్త
ఆహా మా వొళ్ళ కి బద్దకం ఎక్కువ అందుకే లేవరు మా వోల్లు
మా వోళ్ళు మంచిగా లేత్తారు ఫైవ్ కే లేత్తారు ఫోర్ థర్టీకే లేచి బ్రష్ లు వేసుకొని ఫైవ్ వరకు స్నానం చేసి సిక్స్ వరకే ఫ్రెష్ అప్ అయితారు మొత్తం సిక్స్ వరకు బుక్స్ పట్టుకుంటరు ఇగ
ఆహ అంటే మీ రూమొళ్ళు అందరూ టాపర్లే
ఆ
ఎంతకు లేత్తరు
ఆ
ఇ మంచిదండే దొరికింది దోస్తాను
ఆ
చల్ ఏప్పాలి ఇంకేం చేత్తరు
ఏం ఉంది
అయిపోయిందా వాళ్ల ప్రిపరేషన్ సేమ్ కి
ఏ లేదు ఇంకా ప్రిపరేషన్ చెయలేదు ఇంకా
సెలబస్ అయిపోయిందా
ఆ అయిపోతుంది ఇగా
ఇ మీ ఫ్యాకల్టీ ఏమైనా చెప్తారా
ఆ మంచిగా నే చెప్తారు మీకు
మా గూడా అయిపోయింది ఒక్కొక్క టూ యూనిట్స్ అయిపోయింది
హు హు
మాథ్స్ మేడం ఎట్లా చెప్తాంది
మాథ్స్ మేడం బానే చెప్తాంది
ఆ
మిస్ ఎట్లా చెప్తాంది మేడం
మా గూడ మాథ్స్ సిన చెప్తాంది
హు అర్థమవుతుందా మరి
ఆ అయితాంది మాకు వేరే మేడం మాకు వేరే మేడం మీకు వే ఎ వేడగా
ఆహా
ఇంకేం చెప్తాండు
ఆ
ఉగాదికి పోమరి పోయినంక ఎ డ్రెస్‌లు గిట్లా ఏవన్నా ఉన్నాయా షాపింగ్ చేసేటివి
ఉన్నాయి
ఉగాదికి ఉగాదికి షాపింగ్ చేస్తాండ్రా
ఆ చెప్పు
నువ్వే చెప్తావా లేదా మీ మమ్మీ వాళ్లతోటి పోతావా అ అన్ని చేస్తావా
ఇప్పుడే
షాపింగ్ మీ మమ్మీ వాళ్లతోటి పోయి చేస్తావా నువ్వు ఒక్కదానివే పోయి చేస్తావా అంటన్నా
ఊహు నేను పోయేటప్పుడే తీసుకొని పోతా డ్రెస్ ఇకా మీ ఇంటికాడ మామిడికాయలు కాస్త నాయ అ ఇంకా ఈయాల ఈవినింగ్ ఏం కర్రీ
ఇ అన్న ఎన్ని క్యాబేజ్
మాకు ఏం పెడతారో పప్పు టమాటా పెడతారో వచ్చు మంచిగా చేరుతారా గ్యాబేజ్ తింటావా నువ్వు
కేనా
నరి ఇట్లా మరే సాంబార్ వోస్త
ఆ
ఫ్రం మీ ఫ్రెండ్స్
నేను స్కూల్‌కి పోవాల
ఆ స్కూల్ వాళ్ళు ఏం లేదు తనే కూస్తున్నారు మా ఫ్రెండ్ ఆఫ్టర్నూన్ తిినలే అని ఇప్పుడు తింటా ఉంది
అూ రాను
ఆ ఎందుకు తన్లే అంటే ఆమె ఇంటికి వస్తా అన్నది వాళ్ళు అమ్మొద్ద అన్నది అయితే ఇక తన్లేదు అట్లా హ
ఏ క
ఆ కుండబుద్ధ అయితుల ఆట అందుకతుంది
మ
ఆ
అతే హ
అర్ధం కాల
అచ్చినవా
నేనంద త్త
అరె
ఆ మక ఇంటింకి వోతయిత అన్నమాట ఇంకా చెప్పాలి ఏం చెస్తారు
ఎంటి
మీ నీకు ఎప్పుడు పడితే అప్పుడు పెడతారా ఫుడ్ లేటుగా పోత ఉంటదా ఫుడ్డు
అే నాకు
మరి ఎట్లా మళ్ళా పెడతారా ఇంకేమేమి టిఫిన్స్ పెడతారు
దోశ బోండా
గంతెన
కేంకి నతు
మాకు ఇడ్లీ వడ ఊతప్ప ఆ పోపు రైస్ ఆలుూ రైస్ పెడతారు మంచిగానే టిఫిన్లు మీ ఫ్రెండ్స్ ఏం చెస్తాల మీ ఇంటర్ ఫ్రెండ్స్
అ మా కా వాళన్నా
పండుకున్నారా తిన్నారా వాళ్ళ మరి మధ్యాహ్నం ఎందు కట
సరే స స జరు
మ కంప్లంట్ ఇయ పలో
సార శప్పు అస సఫ
ఆహా
ఉ
మరి ఎలా మంచిగా ఉన్నదా కర్రీ